హలో
ఆ వాయిస్ వినిపిస్తుందా
హలా అక్క
ఆ చెప్పరా
ఆ ఇనిపిస్తుందా ఆ ఏం చేస్తున్నారక్క టిఫిన్లు అయినియ
ఆ ఏంది ఇదిగో బుక్స్ ఉన్నాయి అవి రాసుకుంటున్న
ఉహ్
అందుకనే ఇంకా సాయంత్రం మాట్ల
ఆ గొమ్మున కంప్లీట్ చేయాలనేమో సరేపిచ్చలు అన్నావు కదా
ఆ రెప్
ఆ ఎ గంటకాయ ఎంటుకు
మా అమ్మా ఉప్మా చేసింది ఇందాకా అదే తిన్న
మీర్ త్వరగానే లేచిపోయినట్టున్నారు మీ ఫ్రెండ్ చాలా లేట్గా లేస్తారంట గా
ఆ అవును ఇంకా నేను ఏంటి ఎయిట్కి లేగుస్తాను ఇంకా ఏంటి మా ఫ్రెండయితే అదయితే ఏంటి కరెక్ట్ గా ఇప్పుడు లేసి టిఫిన్ చేసి బోన్ చేసే టైం లో టిఫిన్ చేత్ నరు అంటది
ఉహుహు
ఉ
ఉ ఇంకెంటక్క ఇంగ అయిపోయినయ ఇంకా కంప్లీట్ అవలేదా
ఆ అక్క అవలే
ఈ రోజు మొత్తం కంప్లీట్ చేసేయలేమో
ఆ మళ్ళీ రేపేంటో అక్కడికెళ్ళాలి కదా ఈ బుక్స్ తో పాటు ఇచ్చేసి అలాగే లాస్ట్ అయి పోతున్నయండి బుక్సు ఆ దానివల్ల ఆ ఇంక ఇవ్వరేమో అని సరే లాస్ట్ టైమ్ అందరం కలుస్తాం కదా నిన్న సినిమాకి వెళ్తాము అనుకోలే దానికోసం
ఉ తెచ్చుకున్నప్పుడే ఎక్కువ తెచ్చెసుకోవాలండీ ఉ
ఆ ఓ అక్క అని ఉంటదిలే అదే అక్కడ ఒక అక్క బుక్స్ ఇచ్చాక అస్తమానం మకు ఫోన్ చేసి ఏంటి ఎప్పుడోస్తావ్ ఎప్పుడు తెస్తావ్ అని చెప్పి అడుగుతా ఉంటది
ఉహు
ఆ అక్క కూడా ఏంటి బుక్స్ అయిపోత్ య్ అని చెప్పి అందంట తనతోటి
ఓస్
ఇంతని సరే అయితే ఇచ్చేసి అలాగే ఎల్లి ఆ గూడెం అంతా ఒక రౌండేస్కోచ్చేయొచ్చు అని ప్లాన్ చేసుకుంది
ఆ చల్లగానే ఉందిలే ఈ రోజు చల్లగానే ఉంది ఉ
మాక్స్ సరే అలాగే తన బర్త్డే కి వాళ్ళ ఇంటికెళ్ళి కేక్ అదే అప్పుడు కూడా ఇలాగే సినిమాకెళ్దామని ప్లాన్ చేస్తే ఎందుకు అని చెప్పి క్యాన్సిల్ అయిపోయింది
ఉహు
ఇంకా వాళ్ళింటికే మేము బిర్యానీ కేక్ అయన్ని పట్టుకెళ్ళి ఏండిచ్చేసి ఇంకా అక్కడే ఉండి తర్వాత మళ్ళీ సాయంత్రం
ఏంటి పార్క్ పార్క్ కెళ్ళాము అంత పెద్దేం బాలేేదు పర్లేదు మా అమ్మమ్మ ఇంటి దగ్గర పార్కులు చూసాక పార్క్ చూస్తే ఏదో కొం అలా ఉంది
ఊ పార్క్ ఉందక్క అడా
ఆ పార్క్ ఉంది
ఇ
వాళ్ళిల్లు చాలా దూరం ఆ ఎప్పుడు వెళ్ళిన సరే వెళ్ళి నేను పొద్దున ఎల్లి సాయంత్రం వస్త అక్కడే ఉండిపోతుంది
ఊ లోపలికి
ఆ బాగా లోపలికే వెళ్లాలి చాలా నడవాలీ కూడా అందుకే తను సైకిల్ లేకపోతే బయటకి రాదు ఆ సైకిల్ మొన్న రిపేర్ అయిందంట
మీకు సైకిల్ వచ్చారా
స్కూటి అయితే వచ్చు
ఆహ స్కూటీ అంత రాదు
కల్ అ
మరి కాల్ ఎప్పుడు చూసీ కొనుకున్నారు కాలేజీ అయిపోయాక
సా
హ
అవును అక్క కాలజ్ అయిపోయాక వాట్లుందే స్మెల్ అందరూ ఇప్పుడే గుర్తుతాయి ఊరు వచ్చిండేనేమో రోజు కంప్లీట్ అయిపోదాం అన్నారు కదా అని హ
మ్మ్ హ్మ్ ఎవరు కంప్లీట్ అయిపోవాలీ అన్నారు మామూలుగా ఏంటి
పెట్టారు కదా దాంట్లో
ఎక్స్పైర్ సూన్ అన్నారు అంతే
ఆ ఆహా చెప్పు ఇచ్చర్ ఇచ్చారు నిన్న ఈ రోజుటులో కంప్లీట్ చేసేద్దా అది
ఉహా
అందుకే కంగారు పడుతున్న ఇంటా అక్క ఏమైన్నా చుప్ చేస్తేస్తున్నావా
ఆ
ఏమన్నా స్క్రీన్ షాట్ తీసినట్టు వచ్చింది అందుకని
లేదు ఫోన్ పక్కనెట్టి ఏంటి రాసుకుంటూ నీతో మా మాట్లాడుతున్నాను
ఆహా నాకు స్క్రీన్ షాట్ తీసినట్టు వచ్చింది అందుకే ఊ ఇంకేంటి అక్క ఏముంది మా అమ్మమ్మ వాళ్ళ మ తాతయా చనిపోయారు ఈరోజు కార్యక్రమం అన్నమాట హలో
ఆ వినపడుతంది
ఓ అక్కడికి వచ్చాం
హడావిడిగా ఉంటదే కాలు మాట్లాడటానికి కూడా
ఉహు అవును అవును
కానీ అలాంటి వాటి దగ్గ దగ్గర సైలెంట్ గానే ఉంటుంది కార్యక్రమం అదే పెళ్ళి అ ఏంటి ఏమన్నా ఫంక్షన్ అయితే గోల గోలలా ఉంటది గానీ
హడావిడిగా ఉంటది అని పైన నిండుగా ఉన్నారు ఈ జన్మలో కాదులే కొత్తమంది
అ
హ్మ్
మా అమమ్మది కూడా వస్తది ఒక మూడు నెలలు అయ్యాక మళ్ళీ మేము అక్కడికి వెళ్ళి మొత్తం ఆ రూమ్స్ అన్ని క్లీన్ చేసి ఎలా పెడితే అలా వదిలేసి వచ్చేసాం మా అమ్మమ్మ లే మా అమ్మమ్మ ఉంటాయి అంత బాగా క్లీన్ గా చూసుకోనేదో
ఉహు ఎక్కడక్క మీ నీకు దగ్గరేనా
గిర్ గిర్కా గాదు రాజమండ్రి
తేడా వస్తారా
హు
ఉమ్
అందుకే అక్కడికి వచ్చినప్పుడు వల్ల ఏంటి ఎక్కడికన్నా వెళ్ళాలను అనిపిత్తది అండి
అవునవును
అక్కడ పార్క్స్ ఎక్కువే మళ్ళీ మా పెద్దమ్మ ఇంటి దగ్గరా ఎక్ససైజ్ లు అవి చేసుకుంటారు ఆ పార్క్ కూడా ఉంది
అవును పార్క్స్ ఉంటాయి అక్కడ మేము మిషన్స్ కొంటాం మొన్న వెళ్లిండా అంటాండే సౌత్
ఏదో ఏంటి ఫారెస్ట్ లా ఉంటది కోరంగి అంటారు దాని ఫారెస్ట్
ఉహు
మరో పిల్లలు ఆడుకునే అన్నీ ఉంటాయి అక్కడ
ఉమ్ మెసేజ్లు ఎక్కువ వస్తున్నట్లు ఉన్నాయి అక్కా నీకే
మెసేజెస్ ఏమి రావట్లేదు
అదే నాకు గిమ్ గిమ్ అని సౌండ్ వస్తుంది
ఉహు మాములుగా సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాయిస్ కట్ అవుతా ఉంటాది దానివల్ల
ఉమ్ చాలా చల్లగా ఉంది ఈ రోజు క్లైమేట్ పొడుకోవాలి అనివిస్తుంది పొద్దునే లెగాలి అనిపించలేదు
అ
మాకు ఒక్కొక్కసారి సిగ్నల్స్ కట్ అవుతా ఉంటాయి ఇప్పుడు వర్షం పడతుంది కదా
ఓహో
దాని వల్ల సిగ్నల్స్ కట్ అవుతా ఉంటాయి
ఏదో ఒక డిస్టబేన్స్ లా ఉంటది ఇటు బయట కూర్చుంటే ఉమ్ బ ఇంకేంటి అక్క పనులన్నీ అయిపోయాయా ఆంటీ చేసుకుంటార
అందుకే నేను ఆశలు చేయట్లేదు బుక్స్ వచ్చినకాడ నుంచి అని చెప్పి అంటాది
హిందీషాక్క మీరు
ఉమ్
ఆ గుళ్కి వెళ్తారా చర్చికి వెళ్తారా అంటున్నా
ఆ గుళ్ళకే మాలుగా చర్చికి కూడా వెళ్తూ ఉంటా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటిక వెళ్ళినప్పుడు చర్చికి వెళ్తా ఉంటను పెద్ద చర్చి వాళ్ళది బాగుంటదిలే
ఉమ్ మేము సెవెన్ థర్టీకి వెళ్ళాం మీరోజు ఎయిట్ థర్టీ అలా అయిపోయాంది వేరే దుక్కుకి వెళ్ళాం ఊరు రావాలి కదా అని
అ
చిన్న చిన్న పిచ్చుకులు వచ్చినాయి ఇక్కడికి
మొన్న మా అక్కళ వచ్చారా అన్నాను కదా అప్పుడు మేము అందరం కలిసి చర్చికి వెళ్ళాము
ఉహు
మా పెద్దమ్మ అయితే మా పెద్ద నాన్న డ్యూటీకి వెళ్ళిపోయాడంటే ఆస్తమను చర్చిలోనే వుంటది
ఇంకా సేవ అన్నమాట ఆ సేవ చేసే దగ్గర ఇంక అలా ఉండిపోతది ఇక్కడ అన్ని చేయడం రావడం
కొంతమంది అంతే అలా ఉంటారు మేము చర్చికి వెళ్తాం అదే ప్రతి సండే వెళ్తాం ఏవన్నా మీటింగ్స్ కి లా
ఎక్కువ ఏంటి కొరియన్ మూవీస్ చూస్తావా నువ్వు
ఉన్నాయి మూవీస్ ఏ చాలా తక్కువ
హామ్
టీవీలో ఎప్పుడైనా మంచి సినిమా ఏదన్నా ఆడితే అప్పుడు వెళ్తా అదే ఇస్తానం థియేటర్కి వెళ్ళాలంటే ఎప్పుడైనా ఎవరిదన్న బర్త్ డేస్ లేకపోతే ఎలా అప్పుడు వెళ్తాం
నేను ఎక్కువ నేను ముందు చూసేదాన్ని కాదు అసలు కొరియన్ మూవీస్ తర్వాత అంటే ఆ అది నాకు కొరియన్ మూవీస్ బాగుంటే అవి బాగుంటాయి అంటే చూడ్డం మొదలెట్టేనే ఇంక చూస్తూనే ఉంటున్నాను ఇంకా
అందరూ ఒకేలాగా ఉంటారు అందులో
ఆ అవును ఒకలాగా ఉంటారు కానీ స్టోరీస్ డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్ గా బాగుంటాయి ర
చూడనక్క ఎప్పుడు మామూలుగా రీల్స్ లో చూస్తా రీల్స్ అదే వస్తాయి కదా అప్పుడప్పుడు అవి చూస్తాను అంతే హలో
వాళ్ళ అయితే ఏంటి అర్థమ అదే కొరియన్ మూవీస్ లో చాలా వరకు ఏంటి అర్థమని తి నే ఉంటారు ఆ ఆ ఫుడ్స్ ఏంటో కూడా అర్ధం కాదు
అవును
ఎప్పుడన్నా మూవీస్ ఎపిసోడ్స్ వైజ్ లో వస్తా ఉంటాయి
ఆ అవును
అవి చూసుకుంటూ ఉంటా
వాళ్ళు చాలా తెల్లగా ఉంటారే
ఆ తెల్లాగా ఉంటా
ఈ మధ్య ఏంటి శంబా అని చెప్పి ఎవరో పవన్ కళ్యాణ్ తో ఇచ్చింది కదా ఓజీలో హీరోయిన్
చూడలేదక్క ఇంకా మూవి అ ఆడు మూవీస్ అంటే ఇష్టముండవు నాకు పెద్ద అందుకే చూడను
మాములుగా సాంగ్ కూడా చూడలేదా దానికి
ఆ లేదు
మళ్ళీ ఏంటి వీడితో కూడా ఎవరు
నాని నానితో కూడా తీసింది కదా
హుహు అదే ఎవరో ఒక అమ్మాయని ట్రోలింగ్ చేసారు కదా మూవీలో అదే మరి వెరటీగా ఉందని